హలో ఎవరు వినిపిస్తుంద బ్రో అ బ్రో నేను ట్రావెలింగ్ గురించి మట్లాడుదాం అనుకున్న బ్రో
ఆ ఓకే బ్రో ఎవరండీ
కిస్సుకుటుక్! మీరు రీసెంట్గా ఏ ఎక్కడికెళ్ళారు బ్రో? ఎక్కడా ట్రావెల్ కు
నేను రీసెంట్గా అరుణాచలం ఎల్లినం బ్రొ టెంపుల్ కి, తర్వాతా పాండిచెరిలో ఫ్రైస్టాల్ ఎల్లాను బ్రొ ఫ్రైస్టాల్ ఫ్రైస్టాల్ ఫ్రెండ్స్ తో ఎల్లాను బ్రో. ఊహ్ చ్
అది మీరు ఎక్కడన్నా వెకేషన్స్ కీ, అంటే ఇట్ల మౌంటైన్స్ ట్రెక్కింగ్ అని, ఇట్లా ప్రిఫర్ చేస్తరా? లేకుంటే బీచెస్ కి, ఇట్ల ప్రిఫర్ చేస్తరా బ్రో?
చిష్ ఇక్కడా మౌంట్ ఫ్రెండ్స్ అయితే, బెటర్ అనిపిస్తది బ్రో. అంటే క్లైమెట్ కూల్ గా ఉంటది. ఆ కూల్గా ఉన్న క్లైమెట్ అంటే కొంచెం, నాకు నచుతదన్న మాట.
అంటే, బీచెస్ దగ్గర కూల్గానె ఉంటదా బ్రో ఆ
అంటే, మార్నింగ్, ఈవినింగ్ ఉంటది బ్రో? మిగతా టైమ్ లో ఎండ ఎక్కువగనే ఉంటది గదా బీచెస్ లో
ఆగేయ్ బ్రో అంటే ఏదన్నా మౌంట్ అంటే, ఏదన్న ట్రెక్ చేశారా బ్రో మీరు?
ట్రెక్కింగ్ అంటే ఊరికే టైంపాస్కి వెళ్ళినాం బ్రో అట్లా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తో కలిసి అట్ల ఇది పర్టికులర్ గా అనీ వెళ్లలేదు ఎప్పుడు
అంటే మీ అంటే మీరేదని ట్రిప్ సో ఏమన్నా ముందే ప్లాన్ చేసుకుంటరా? లేకుంటే, అప్పుటికప్పుడు స్పాంటోనియస్ గా వెళ్ళిపోతర బ్రో
హ్యాన్ చేసుకుంటే అవి ఎట్లా జరగవు బ్రో. అప్పుడు ఒకరోజు ముందు అట్లా ఏమన్న అనుకొని, ఎళ్ళాలంటే ఎళ్తాం బ్రో. అంతే!
ఎవరు అంటే మీకేమన్నా బ్రో
మీకు ఏ ప్లేసెస్ కెళ్ళడం అంటే ఇష్టం?
నేను మౌంటెన్స్ ఎ సో ప్రిపేర్ చేస్తాను బ్రో టే మా మాన్ మా పెట్టేసి ఆ వ్యూ ఆ వ్యూ జూస్తే ప్రశాంతంగా ఉంటది అట్లా
ఎప్పుడన్న ఎళ్ళారా అట్ల మౌంటెన్ ప్లేసెస్ కి
లేదు, ఎళ్ళలేదు బ్రో. వెళ్ళాలనుకున్న బకెట్ లిస్ట్ లో పెట్టుకున్నా అన్నమాట
ఎల్తే
మీకేం లేవా బ్రో బకెట్ లిస్ట్ లో ఏమన్నా ఇట్లా డెస్టినేషన్స్ ప్లేస్లే ఏమైన్నా ఉంటాయి కదా వెళ్ళాలని
హు అలా ఏం లేవు బ్రో
ఎప్పుడన్నా మీరు సోలో గా ఎ తారా లేకుంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్తారా అబ్బా ట్రిప్స్ కి
హు ఫ్రెండ్స్ తోనే వెళ్తా బ్రో సోలోగా ఐతే ఎపు ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్తే ఫ్యామిలీతో వెళ్తాం లేకుంటే ఫ్రెండ్స్ తో వెళ్తాం
ఎప్పుడు ట్రై చేయాల అనుకోలేదు బ్రో అట్లా
ఇంకా లేదు బ్రో ట్రై చెయాలి అంటే బైక్ కొన్న తర్వాత వెళ్దాం అనుకుంటాను ప్రస్తుతానికి నాకు బైక్ లేదు
ఓకే ఓకే బ్రో అంటే మీరు ఎప్పుడైనా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్టే కోసం ఇట్లా లగ్జరీ హోటల్ నీ ఇచ్చేస్తారా లేకుంటే బడ్జెట్ అకామినేషన్స్కి వెళ్తారా బ్రో
ఇంకా వెళ్తాను బ్రో
అవునా
మనం వెళ్లినాయి ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అక్కడ, ఏదన్నా తినడానికి ప్లేసెస్ చూడడానికి ఉన్న డబ్బ అంతా ఇట్లా రూమ్స్ కి ఊరికి జస్ట్ వన్ నైట్ స్టాండ్ కోసం అంతా ఖర్చు పెడితే ఊరికి వేస్ట్ అని నా అభిప్రాయం
మీకు అంటే మీరు వెళ్ళినా ఇప్పుడు మాముూలు ట్రిప్స్ కి వెళ్ళుంటారు కదా మీకు వెళ్ళినా దాంట్లో మీకు ఏది ఇష్టం బాగా ఇంకో ఇంకోసారి ఎన్నిసార్లు అయినా పో వెళ్ళాలనిపించే ప్లేస్ ఏది బ్రో
సార్లుయినా అంటే పాండిచ్చేరికి వెళ్ళాం బ్రో అక్కడికి వెళ్ళాల అనిపిస్తాది
ఎన్ని సార్లైనా వెళ్తారా బ్రో
ఉ వెళ్ళొచ్చు బ్రో పర్లేదు అంటే ఎన్ని సార్లు అయినా అంటే ఏదైనా ఎక్కువ సార్లు వెళ్తే బోరు కొడుతుంది. వెళ్ళొచు బ్రో ఇంకో ట్రిప్ ఫోర్ టైంస్ అలా వెళ్ళిన పర్లేదు
ఆహా
హు
నాకేదైనా ట్రిప్ లో వెళ్ళినప్పుడు మీరు అనుకున్నట్టు కాకుండా ఏమన్నా అనుకున్నట్టు కాకుండా ఏదన్నా జరిగిందా బ్రో
నువ్వు కొన్నట్టు కాదు కుండా అంటే జరుగుతుంటాయి బ్రో అప్పుడప్పుడు ఇట్లా బస్సెస్ లే టవడం
తే ఏ మన బడ్జెట్ లో స్టీల్ దొరకపోవడం అలాంటి జరుగుతు ఉంటాయ్ బట్ ఎలాగలో అడ్జస్ట్ అయిపోయి వెళ్తుంటాము బ్రో
ఉ అంటే మీరు ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ అంటే లగేజ్ ఎట్లా బ్రో ఎక్కువ తీసుకెళ్తారా లేకుంటే నార్మల్గా తీసుకెళ్లి అక్కడ షాప్ చేసుకుంటారా
తీసుకెళ్దా అంటే ఇంతవరకు ఒక త్రీ డేస్ కంటే ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు బ్రో ట్రిప్పు ఆ త్రీ డేస్ సరిపోయాన్ని ఇక్కడే ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తాం మళ్ళా అక్కడ ఏమి కొనడం అలాంటి ఏమన్నారు బ్రో ఏదన్నా వస్తువు నచ్ అదే కొంటాం అంతే ఇంకా బట్టలు అలాంటివి ఏమి కొనడం ఏమి ఉండదు
మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా మరి ఆ వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తారు.
అంటే ఇంగ్లీష్ లో మేనేజ్ చేయగలం బ్రో ఇంకా తర్వాత వేరే లా గ్వేజెస్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా అక్కడ మన వాళ్ళు ఎవరన్న ఉన్నార అని చూసుకుంటాం. అక్కడికి వెళ్తాము ఇంకా లేదంటే ఇంకా ఫోన్ లో ట్రా గూగుల్ ట్రాన్స్లేటర్ అవి ఉంటాయి ఇంకా దాని యూజ్ చేయక తప్పదు
అవును
అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ ని చూడ్డమే చూ జస్ట్ చూడం అంతవరకైనా లేకుంటే ఏమన్నా ఉంచ అక్కడని మళ్ళీ దానికి ఫొటోస్ క్యాప్చర్ చేయడం ఇట్లా ఏమైనా చేస్తారా బ్రో అప్పుడు డాక్యుమెంటరీ టైప్ అట్లా
ఉహా అలాంటిది ఏం లేదు బ్రో మా ఫ్రెండ్స్ ఎక్కువ చేస్తుంటారు నేను జస్ట్ ఊరికే అవి ఉంటాం అంటే బ్రో ఆ మూమెంట్ ని ఫీల్ అవుతూ ఉంటాం
యా బ్రో అంటే మెమరీస్ కోసం అనేది కాప్
ఆ ఒక ట్రెండు ఫోటోలు ఉంటాయి బ్రో నావి ఏం లేరా
ఆ బ్రో ఇలా ఏదైనా గైడ్ గైడ్ ఏమన్నా గైడ్ హెల్ప్ తీసుకుంటారా లేకుంటే మీరే మీరే వెళ్ళిపోతారా బ్రో
మే వెళ్తాం బ్రో అంటే ఒకప్పుడు అంటే అవసరం ఉంటుండే ఇప్పుడు మొత్తం గూగుల్ మ్యాప్స్ అన్ని వచ్చినా సాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు దాంట్లోనే చూసి ఈజీగా వెళ్ళిపోవచ్చు రావచ్చు కూడా మీరు అంటే ట్రావెల్ చేసినప్పుడు మీరు బస్సెస్ లో వెళ్తారా లేదా ట్రైన్స్ ప్రిఫర్ చేస్తారా బ్రో
ట్రైన్స్ ప్రిఫర్ చేస్తాం బ్రో ట్రైన్ లేని టైంలో ఇంకా బస్సెస్కి వెళ్తాము ఇంకా తప్పదుగా
ఆ ఆ ఆ ఉప్పుచ్చు కార్స్ ఫ్రెండ్స్ అంతా కార్స్ తీసుకోవడం తీసుకొని వెళ్ళడం అట్లా ఎప్పుడు జరగలేదా
లేదు లేదు బ్రో కారు అలా ఎప్పుడు వెళ్ళలేదు ఎంత పైన ట్రైన్ ఎక్కుతా ప్రతి సంవత్సరం ట్రైనులో ట్రెన్లో ఉంటాం మేమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి
అవునౌను బ్రో
దానికి డ్రైవర్ కావాలా మళ్ళీ వాళ్ళకి ఛార్జ్ పెట్టాలా మాకెవరికి డ్రైవింగ్ రాదు బ్రో కారు అందుకు
ఓకే ఓకే బ్రో
ఉ ఎవ్వ్వ్ ఇప్పుడు రీసెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎక్కడికి వెళ్ళాలినుకుంటున్నారు బ్రో
ఓ అంటే ఇంకా నెక్స్ట్ మంత్లో తిరుపతికి వెళ్దాన్నాం బ్రో
ఆహ్ బ్రో మీరు ఒక్కరే వెళ్తున్నారా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారా ఆ బ్రో
తర్వాత ఇంకా అంటే చూడాలి గృహం ఇంకా ఏం అనుకోట్లేదు నార్త్ సైడ్ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటు లో
నార్త్ గా బ్రొ
ఆబా
మాటదంటే అంటే మర క్కడ హిందీ అంత రావల్ల లా ఏజు
పర్లేదు బ్రో హిందీ అర్థం అవుతాది మాట్లాడడం రాకపోయినా
ఎవరు
మ్యానేజ్
కాదు బ్రో మీరు ఎక్కడన్నా ఎళ్ళినప్పుడు అంటే జస్ట్ అక్కడ ఫుడ్ ట్రై జేస్తారా లేకుంటే నార్మల్ ఫుడ్ తినడానికి ట్రై చేస్తారా లేకుంటే అక్కడ సమ్ స్పెషల్ ఉంటాయి కదా బ్రో
అంటే అప్పుడు ఆ రోజున్న బాడీ కంఫర్ట్ టం బట్టి ఉంటది బ్రో బాడి అంతా బాగుంటే కొత్త ఫుడ్ ట్రై జేస్తాం ఇంకా మనం కొంచం వీక్ గా అట్లుంటే ఇంకా మామూలుగా మనం తెలిసిన ఫుడ్ తిండానికి ట్రై జేస్తాం. ఇప్పుడు మీరు ట్రైన్ లో ఎల్నప్పుడు మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారా ఫుడ్ లేదా ట్రైన్ లో కొనుక్కొని తింటుంటారా బ్రో
నేను అంటే ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు ఇంగ ఆ అమ్మ వాళ్ళు ప్యాక్ జేసి తెస్తారుమేమ్ సింగల్ గా ఎల్నప్పుడయితే ఇంగ అక్కడ ఏదో తినేస్తాం జస్ట్ అక్కడ ఇంగంటే ఇంగ ఫుడ్ గాని కాదు పో జస్ట్ బిస్కెట్స్ వాటరు అట్లా సాఫ్ట్ డ్రింక్స్ తో అట్లా అయిపో గొడతాం
ఓకే ఓకే
మీరట్లా బ్రో
మాది సేమ్ బ్రో ఫ్యామిలీతో వెళ్తే వాళ్ళే తీసుకొస్తారు ఇంక ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఇంక ఏదో ఒకటి దిరికింది తింటూ వెళ్తుంటాం
హ్మ్ బ్రో బసుంటాయి గానీ ట్రైన్ లో ఫుడ్డు అంత అంత అనిపియదు బ్రో అందుకే దాన్ని తినం బ్రో అంటే క మ మనం పెట్టిన కాస్ట్ కాదు వర్త్ కాదని చెప్పేసి అందుకే దాన్ని తినం బ్రో
అవునా మీకు డ్రైవింగ్ ఇంట్రెస్ట్ లేదా బ్రో బైక్స్ తోలడం కాల్ తోలడం అలా
బైక్స్ సోళ్తాం బ్రో బట్ కానీ కార్ అంటే కష్టం కదా బ్రో ఎవరు అంటే నేర్చుకోవాలంటే? మాకు కుండాలి కదా, అందుకే
అవును నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? లేదా?
ఉంది బ్రో ఎవరికి ఉండదు బ్రో
అ ఓకే.
మీ ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు గోవా ట్రిప్ ఇట్లా ఏమి ప్లాన్ చేసుకోలేదా బ్రో?
క లేదు బ్రో ఇంకా ఎవరు సెటిల్ కాలేదు.
ఆ సెటిల్ అవ్వకపోయినా సెటిల్ అవ్వకపోయినా?
ఆ అంటే అర్ధ అంటే మామ్ తక్కువ తక్కువలో వెళ్ళి ఆ కొంచెం కొంచెం చూసిరావడం కంటే, ఒకటే సారి వెళ్ళి మొత్తం చూసిరావడం బెటర్ కదా.
అంటే ప్రతి ఒక్క ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ గ్యాంగ్ కి ఆ గోవా ట్రిప్ అంటే ఒక ఇది ఉంటది కదా, ఒక బకెట్ లిస్ట్ ఉంటది కదా అది.
అవును బ్రో నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు బ్రో గోవాకి వెళ్ళడం. మ్ జది. అంతే వెళ్ళాలి ఎప్పుడైన్నా ఫ్రెండ్స్ తో ఉంటే.
సరేబ్రో. థ్యాంక్ యు బ్రో.
ఓకే బ్రో